హలో హాయక్క ఎలా ఉన్నావ్
ఆ బాగున్నాను నువ్వెల ఉన్నమ్మా
ఉమ్ బాన్నమక్క ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు మార్నింగ్ టైం కదా కొంచెం పండ్లు
ఉ ఊ ఏంటి స్పెషల్ మరి స్పెష ఉహు ఉ మ్ ఎగ్సు చికెన్ కన్నా ఎ గ్సే మేలు హెల్తీ కూడా
హెల్ది కూడా అదీ అదే అంటే ఈ మధ్యన ఏంటో వన్ మంత్ లో వన్ అండ్ హాఫ్ మంత్స్ లోనే వాటిని పెంచేసి పెద్ద చేసేస్తన్నారు హార్మోన్స్ ఇచ్చేస్తన్నారు
ఉ వాటిక్కూడ కొంచము అంటే చికెన్ అంటే కొంచెం తెగులు అలా వైరస్ అలా కూడా వచ్చినవి కానీ వాటికన్నా ఎగ్సే మేయి ఉడకబెట్టుకొని తిన్నా ఏదా కరీ చేసుకున్నా అలా
అవును
ఇంకా ఫిషు కానీ ఇది మ టను అంటే తలకాయ అంటారు కదా అవి గాని బూట్ టి అలాగా తిన్నా మంచిదె హెల్తుకు
ఊ అది ఎం అది ఎంత కి చేము అంటే తిన్ తీస్ నాకి రాదు యాక్చువల్లీ తల అది చె చెప్తారు క చేస్తారు చాలా మంది
కానీ అది హెల్త్ కు మంచిది అంటే ప్రెగ్నెంట్స్ లేడీస్ టు ప్రెగ్నెంట్ అయిన తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత అది చేసి పెడతారనమాట తింటే మంచిదనేసి
అదే ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా అదే ఇప్పుడు మటను రేట్లూ ఐరన్ ఎక్కువ కదా అందుకని మంచిదది
ఉ కర్ మటన్ కర్రీ కన్నా ఇది హెడ్డే తల మటన్ తలకాయ అం టారు గద అది ఇంకా తింటే ఇంకా చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కి మటన్ కన్ మటను తినొచ్చు ఇంగా తల తిం టే ఇంకా మంచిది అనేసి అదే తినమని చెప్తారు క్కువ
మేము ఎక్కువ కైమా అది చేస్తాం ఖైమా కూడా కొంచెం హెల్దీ యే కదా అది ఖైమా అని తర్వాత కార్జెయము
ఇష్టంగా తింటారు బాల్స్ లాగా వుంటాయా టేస్ట్ వేరే వేరేగా ఉం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు అంటే కొంతమంది మటన్ అనేది తినరు ఇవి బాల్స్ టైప్ లో కొంచెం బాంటాయి కదా అందువల్ల తింటరు
ఉ కొంచెం సాఫ్ట్ గా కూడా ఉంటది కదా అది కొంచెం ఒకసారి మటన్ అలా ఫైబర్ ఫై సాగుతు నట్ట్
ఉ ఏమంటే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం టైం బడ్ తుంది కానీ అది కూడా మంచిదే
ఊ
ఊ
ఇంకేంటమ్మా ఇంకేంటి మీరు వెజిటబుల్స్ అవి కూడా మీరు తింటారా బా నేను
ఆ అన్ని తింటాం అక్క ఆల్ ఇన్ వన్ ఎక్కువగ కూరగాయలు ఆకుకూరలు తినడము మంచిది అంటే కొంతమంది ఇవి తినరు కదా ఎగ్స్ గానీ మీట్ కానీ ఇలాంటి తిననే వాళ్ళు ఆకుకూరలు తిన్నా మంచిది వాటిలో కూడా పోషకహ ఆహారాలు అనేటిది ఉంటాయి కాబట్టి అవి కూడా మంచిది హెల్త్ కు
అవి కాయగూరలో అన్ని కూడా మంచివే అన్నిట్లో ప్రతి వాట్లు ఏ గ ఆ వైటమిన్స్ ఉంటాయి ప్రతి వాటిలోనూ
ఇది ఎక్కువ కొన్ని ఎక్కువ వాడకూడదు కొన్ని కొన్ని
ఏంటో
మ్ అంటే పొటాటో అంటే ఆలు ఉ కొన్ని కొంతమంది అనేవి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల పొటాటో వాడకూడదు
అవును ఆయుర్వేదంలో ఏంటంటే అది వాతం అంటారు ఓ అంటే భూమి కింద
గడ్డ కాబట్టి అది కొంచెం ఎవరంటే గ్యాస్ స్టబ్బులు ఉన్నా వాళ్ళు కానీ లేదంటే నా ఇది థైరాడ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఆళ్లుగళ్ళు అనేది ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పా రూ
మ్ డయాబెటీస్ ఉన్నా ఆ ఏ ఎవరికైనా అదంత మంచిది కాదు కాదంటారుగా
హ్మ్ వేరుగా చేసుకుని హ్మ్ వాటికన్నా ఆకు కూరలు ఏంటైనా అంటే కాయలు గింజల్లా ఉంటాయి కదా అవి చేసుకుని ఆ అలసందలు ఆనప గింజలు చిక్కుడు ఇలాంటివి ఆకు కూరలు ఇవి క్యారెట్ బీట్రూట్ ముళ్ళంగి ముల్లంగి కూడా కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది వద్దు అని చెప్తారు అది కూడా క్యారెట్ బీట్రూటు ఇవి కూడా మంచిది హెల్త్ కి తినొచ్చు రక్తం బాగా వస్తుంది తినగానే కళ్ళకు మంచిది బ్లడ్ బ్లడ్ కొంచము బావుంటుంది తిన్న కాని పిల్లలకు అలవాటు చేయాలి బీట్రూట్
బీట్రూట్ కి ఐరన్ ఉంటది అది బ్లడ్ కొడతది క్యారెట్ ఏమో
అది కళ్ల కు మంచిది ఎలా అయినా తిన్నాగాని మన కూడా మంచిది కామంటే పిల్లలకు ఎక్కువ అలవాటు చేయాలి
హ్మ్ పిల్లలు
మనము అంటే తింటాము పిల్లలు అనేసి ఒక్కొక్కసారి కొంతమంది అనేసి వద్దు అంటరు కానీ పిల్లలకు అవి ఏదన్నా ఫ్రై లో కానీ ఏదైనా సాంబారు లేదంటే వాటితో హల్వా అలాంటివి చేసి పెట్టి అలవాటు చెయ్యాలి వాళ్లకు
అదే స్వీట్ కదా ఇష్టపడతారు హల్వాలు కిను షుగర్ అది పాలేస్తాం కదా హెల్తీ కూడా అన్నది
అవి ఫ్రుడ్స్ అలాంటివన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఇష్టంగా తింటారు అలవాటు చేయాలి అలాంటివి అంటే, కొంచెం హెల్త్ కు మంచివి అనే ఫుడ్ పిల్లలకు మంచి ఖానీ ఫుడ్డు
మంచి వినంతకి అది అదే పిల్లలకి ఇప్పుడు మనం
సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా చంటిపిల్లలకి తర్వాత నుంచి వాళ్ళకి అన్ని స్లో గా అలవాటు చేయాలంట చెప్తారు పెద్దలో మనం కొన్ని కొన్ని పెట్ట ఇప్పుడు కొంచెం పెరుగన్నం, మజ్జిగన్నం
పెరుగన్నం పెట్టిన మంచిదే పిల్లలకు ఉంగ సమ్మర్ కాబట్టి